మీ రింగ్టోన్ చాలా బాగుందండి
అవునా అవున నా ఫేవరెట్ సాంగ్ కద చిన్ని చిన్ని ఆశ అదే సాంగ్ నా ఫేవరెట్ అది
ఓ మీకు తెలుగు కాకుండా ఈ తే ఏమన్నా లాంగ్వేజెస్ వచ్చా తెలుగు కకు కున్న మీకు ఇంకా ఏమైనా లాంగ్వేజెస్ వచ్చా
ఆ వచ్చు నాకు కన్నడ వచ్చు హిందీ ఉర్దూ ఉర్దూ వచ్చు బేసిక్ ఇంగ్లీష్ వచ్చు కాలేజ్లో మేనేజ్ చేయగలగు
ఓ మీకు ఉర్దు వచ్చా
ఆ వచ్చు
కొంచెం వచ్చ బాగా వచ్చా
అంటే ముందు బాగా వచ్చేది ఇప్పుడు అలవాటు తప్పి ఏం రాదు అంతగా కొంచెం
అయితే మీకు ఎవరన్నా హిందీ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా
ముందున్నారు ఒక ఇద్దారు ముగ్గురు
ఆహా
ఉన్నారు
ఇక్కడ కాలేజ్ లో కూడా ఉన్నారా మీకు
కాలేజ్ లో అయితే ఒక గ్యాంగ్ గ్యాంగ్ ఉంది
గ్యాంగే ఉందా మీ క్లాస్ లో ఓ అబ్బా అదే కద అమ్మాయిలు ఒక పాపే ఉంది
ఆ ఒక అమ్మాయి అబ్బాయితే అయితే వాళ్ళు ఉన్నారు ఒక అక్క అక్క అంటారు అనమాట వాళ్ళు
ఓ ఇంకేం చెప్పు
చెప్పాలండి
చెప్పాలండి మీరే మాదేముంటది తిన్నాన
ఉ తిన్నామండి మీరు
లేదండి తినలేదు ఎంట ఎన్నాగా పాప్కార్న్ తిన్నా అంతే
ఎప్పుడు నెక్స్ట్ ఊరికి నెక్స్ట్ ఎప్పుడు వెళ్తారు మరి ఊరికి
ఊరికి ఇప్పుడే లేదు ఇంకా ఇప్పుడు మాకు ఈవెంట్ ఉంది ఈ రోజు రేపు దాని తర్వాత మరి మా డిపార్ట్మెంట్ ఫ్రెస్ట్ ఉంది ఇంకా అద అయిపోయినా ఒక వన్ వీక్
మీ డిపార్ట్మెంట్ ఎంత చేయదు అనుకుంటున్నావు
ఉంటదింటది డిపార్ట్మెంట్ ఫెస్ట్ అంటే కొన్ని ఇట్లా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు టెక్నికల్ నాన్ టెక్నికల్ మొదట్ల ఇంకా మేమో డ్యాన్స్ చేస్తాను ఇస్తాం అని అనుకున్నాం అది ఏ ఇ స్టేజ్ మీద ఏసేంతవరకు మాకు నమ్మకం లేవు మొన్నటి వరకు మీకు ఎయ్యాల్సి దీన్ని క్లాసికల్ అని చెప్పారు అందుకు నేను హాఫ్ సారి ఉంటే అంటే మేము శారీ ఏస్తామని చెప్పా. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు లేదు. మీరు దానికి ఏయకండి వ దానికి ఉన్నారు వేరే వాళ్ళు. వేరే సాంగ్ వేయండి దానికి హాఫ్ సారి వేసుకోగలుగుతా. కాస్ట్యూమ్. అని చెప్పారన్నమాట. ఏందో మేము సైడ్ ఇంకా ఏం మాట్ల కలవలేదు మా ఫ్రెండ్స్ ని ఇంకా, వాళ్ళతో మాట్లాడలేదు ఇంకా నేను.
చెప్తారులేండి ఏదో మెల్లిగా.
చూడాల ఈ రోజు రేపు ఈవెంట్ ఉంది కదా ఈవెంట్లు ఏమైనా కనిపిస్తే మాట్లాడాలి. మీరు వస్తారా మా ఈవెంట్ కి అలవ్ చేస్తారు.
వస్తాం మరి ఐడికార్డు లేకపోతే అలవ్ చేస్తారా?
ఐడి కార్డు ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ఐడి కార్డు తీసుకుంటూ సరిపోతుంది. నేను
హ్మ్.
ఆ ఐడి కార్డు మీకు ఇస్తా. వేసుకుంటె వాళ్ళు అది ఏం మీదేని ఎవ్వరూ చూడరు. జస్ట్ మెల్లో ఐడి కార్డు ఉందా లేదా అన్నట్టు చూస్తారు.
ఏమో మరి
హు హూ. ఇంకేంటండి.
సాలడి
ఏమి ప్లాన్స్ మీకు ఈ రోజు?
అ దగ్గడుక వెళ్ళి స్టాల్స్ ఉంటాయి బాగా తింటాం మేము కూడా. మీ కాలేజ్ కి వస్తాం కదా! ఏం పోతాం ఎప్పుడు కాలేజ్ కి బోరు కొట్ కానీ ఈ మధ్య కాలేజ్ కి పోలేదు.
ఓ మొన్నటి వరకు ట్రైనింగ్ జరిగింది కాబట్టి డైలీ ఎల్లాసి ఉంది.
ఇంక ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు.
ఇంట్రెస్ట్ తో కనిపియలే. మళ్ళీ బట్టలుగా కొన్నార మీరు?
బట్టలా కొన్నా అండి. ఏదో మీషోలో బట్టలు ఆవి మీవి అంటే జూడో, జారో.
మా ఊర్లో జూడియో ఉందండి. జారా హెచ్చడంమవన్ని ఏమి లేవండి.
జూడియో కూడా మీ ఊర్లో ఈ మధ్య వచ్చిందంట కదండి.
లా సెకండ్ బ్రాంచ్.
ఆ అన్నీ అబద్దాలండి మీ ఊరు లో జూడియో గూడ లేదు, ట్రెండ్స్ గూడ లేదు.
ఉందండి మా ఊర్లో ట్రెండ్స్ ఉంది. ఆ జూడియో ఉంది, మాక్స్ ఉంది, స్టైల్ యూనియన్ ఉంది.
మన ఫేమస్ కంట కదండి.
అవునండి, మా ఊర్లో ఒలిగలు ఫ్యామస్సే, కానీ నాకు ఈ య ఓలిగా ఓలిగా ఒకట్టు, అదేంటి కుప్పూర్ పూర్ణం తినొచ్చు. కోవ ఓలిగా ఒక్కటే నచ్చుతాది నార్మల్ గా
మరి ఎప్పుడైనా తెచ్చినారా అండి మీరు మా కోసం?
నేనే తెచ్చుకోలేదండి, మర్చిపోయాను సీరియస్ గా. కాని ఈసారి తెద్దాం అనుకైనా నండి. ఈసారి తెచ్చిస్తాములెండి మీకు.
ఇంకా, దాంతో మన కాలేజ్ కూడా అయిపోతుందేమో అండి.
లేద్ లేండి, ఈసారి ఎప్పుడన్న ఎళ్ళాల.
మీకంటే మీ ఫ్రెండు, ఇంకొక అమ్మాయో మేలండి.
ఎవరండి?
ఆ, సన్నగా కొంచెం. పింపుల్స్ ఉంటాయ్, ఆ అమ్మాయుకు.
సన్నగా ఉండి, పింపుల్స్ ఉండే అమ్మాయి ఎవరు ఉన్నారండి?
కాదండి, మీ ప ఫ్లోర్‌లోనే ఇంకొక రూమ్‌లో.
ఆ, ఏమండీ? ఆ అమ్మాయి తెచ్చి ఇచ్చిందా మీకు, లేదా?
మా ఊర్లోకేళి తెచ్చి ఇచ్చిందండి. అవునా!
నాక్ తెచ్చియ్యలేదండి, ఆ పిల్ల.
ఆ అమ్మాయి చాల మంచిదండి, మీకంటే. మీరూ కూడా మంచోళ్లే అండి, కానీ అప్పుడప్. అప్పుడు, తిక్కలోళ్ల బిహేవ్ జేస్తారండి.
పిసలోల్లాగా బిహేవ్ జేస్తారా, ఎట్లా జేస్తారు?
అట్లే అండి. ఇంకేంటి అందరూ ఒచ్. జాయిన్ అయితన్నారా, ఈ ఫెస్ట్‌కూ మీ ఫ్రెండ్స్?
ఏమో అండి, యాక్చువల్లీ మీకు చెప్పినాను. ఆ! మన్న మా అన్న ఉన్నారు కదా. వాళ్లు గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు, అందరం కలిసి దురందరికి పోదామని. అప్పుడు, కొంతమంది 'నో'అని పెట్టారు. మీరూ చెప్పారే, ఆమ్. అమ్మాయి. ఆ అమ్మాయి, నేను, ఆ అబ్బాయ్, మా అన్న, ఇంకొక అబ్బాయి. ఎస్ అని పెట్టాము. మిగతా వాళ్లు, కొంతమంది నో పెట్టారు. కొంతమంది ఎస్ అని పెట్టారు. నిన్న, అమ్మాయికి ఫోన్. చేశానన్నమాట. నిన్న వేరే అబ్బాయి బర్త్‌డే కేక్ కట్ చేస్తున్నారా లేదా? ఆ? అనేసి, వాళ్లు బిజీగా ఉన్నాము. కట్ చేయించమన్నారు. మరి, ఇట్లా మూవీకి పోదామన్నారు కదా? ఎవరికి ఇంట్రెస్ట్ లేదూ. నువ్వు, నేను ఇంకా అన్న పోదామని చెప్పిందన్నమాట. ఆ పిల్ల అలా చెప్పగానే నేను, షాక్ అయినా అన్నమాట. అంటే అప్. పిల్ల, ఒక అమ్మాయి లేకపోతే అసలు రాదన్నమాట. ఇప్పుడు నేన్, లేన్ నేన్. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాన్ ఉందా నీకు? ఆ ప్లాన్ కి నేను రాలేను. ఓకే, అయినా ఆ పిల్ల ఎల్తది. అవే ప్లాన్ లో నేను, ఇంగొక అమ్మాయి రాకపోతే? అవ ఆ అమ్మాయి. కుర్రాడు.
హ్మ్మ్.
అందుకే, నా కొంచెం కోపం వస్తాది. కానీ ఫస్ట్ టైమ్, ఆ పిల్ల మన అట్లా చెప్పింది అన్నమాట. మనం ముగ్రం ఎల్. మరూ లే, అన్నీ. ఆ, ఆ ముగ్గురులో అమ్మాయి లేవన్నమాట. అందుకే షూ. షాక్ లో ఉన్నా? ఇంగొక షాకింగ్ ఏమంటే? ఇందాకే తెలిసింది, ఈ అ మూవీ రేపటి వర్క్.
హ్మ్మ్. మళ్లీ ఈరోజు వెళ్తారా?
ఏమో ఇంకా, ఈ రోజు అవ్వదు ఇంగా? ఎట్లా అయితది.
హ్మ్మ్, రేపు గూడ అవ్వదు?
అదే అంటే, ఇంగ ఇట్లా మార్నింగ్స్ లోనే ఎళ్లాల. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అలా. రేపు పోదాం అంటే? వన్. నైన్ కి, కా. నైన్ కి ఇంకా వన్ కి ఉంటుందంట షో.
హ్మ్మ్.
నాకు తెలిసి, నైన్ కి ఎళ్లే షో నే బెటర్. ఎందుకంటే? ఇప్పుడు వన్ కి మూవ, వన్ కి షో. నైన్ అయితే నైన్ టు టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ అయితది మేబి వన్ కి ఉంటదిఏమో మూవీ మళ్ళీ ఈవినింగ్ ఈవ్ కాబట్టి దానికి లేట్ అయితది మళ్ళీ ఆ నుంచి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్ కి పోవాలి
ఉమ్ వేరే మూవీస్ కి ప్లాన్ చేయండి అంతే
ఆ చూడాలి కానీ ఆ మూవీకి పోదామా అన్నట్టు అని టైమ్ కి ఉమ్ ఏమైతాదో తెలీదు
ఏం జేస్సున్నావ్
యాక్చువల్లీ ఈసారి మల్లయ్య కొండకా, బసినే కొండా అట్లా పోదాం అనుకోయింటిమి ఉంది
ఉ
కానీ బండి లేదండి అవైలబుల్ లో కాలేజ్ అయిపోయేలా పోతే సారే మ లేకుండా పోవాలండి
మీరు పోలేదా అండి ఇప్పుడు
ఆహా పోలేదండి పెద్దమ్మ లేకుండా చిన్నది కాదు
ఏదోండీ నేను బ బోయకొండ తప్ప యా కొండకి పోలేదు
నేను బోయకొండ ఒకటే వెళ్ళానండి ఇంగ ఏది పోలేదు మ్మ్
వెళ్దామండి ఈసారి ప్లాన్ చేయండి నేను కూడా వస్తాను
మళ్ళీ తప్పకుండా లేకుండా పొయ్యేది అది ఎట్లా పోగలము కూడా చూసుకుంటే ఎవరు మా పీ జీ వాళ్ళు కాలేజ్కి ఏమో పోతున్నరండి అనుకుంటా కాలేజ్కే అని అనేసి మళ్ళీ అక్కడికో కాదో తెలిదు
నేను కూడా ఈ వీకెండ్ బెంగళూరు కి ఏళ్లన్న అండి
అవునా ఏమట్లా
మ్మ్
ఏమట్ల
అంటే కెటిల్ కోసం పోతున్న అండి మా అక్క ఇస్తా అనింది
అదేందో పార్షల్
ఒక్క నిమిషం అండి వినిపిస్తానులే చెప్పండి ఆ హలో
ఆ
ఏందండి మా అక్క కెటిల్ ఉందండి వాళ్ళకు
ఆ ఓకే తెచ్చుకుంటున్నార అయితే వెళ్ళి
అవునండి ఫ్రీగా అంటా వాళ్ళకు కూడా ఫ్రీగా వచ్చింది ఆఫీస్ లో ఇచ్చారంట
ఓ ఎట్లాంటిది అండి నార్మల్దేన లేకుంటే కుకింగ్ చేసుకో
కుకింగ్ మంచిగా రౌండేది
ఓ ఓకే అయితే మీకే మీరు తెచ్చుకుంటే మేము వాడుకుం సరే ఓకే అండి బాయ్ అండి